స్
హలో వినిపిస్తుందా
హలో
హలో
బాగున్నవారా
బాగున్నా నువు బాగున్నావా
బాగున్నా ఇన్లా స్పీకర్ లేదు ఏంది అస్లు
ఏం చేస్తున్నావ్
ఇంకా ఏం చేస్తానవు
ఏం లేదు నువ్వేం చెతానవ్వు
ఏం లేదురా తిన్నావా
నేన్ తిన్న నువు తిన్నవ
తిన్న
ఏం కర్రీ
ఏం కర్రి ఇయాలా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా పద్దోట రొట్ట చేసింది క్యాంపనింటి
అవునా
అక్కడ తిన్నొచ్చిన ఇంటి దగ్గర అయిపోలేదు రా ఈ రోజు మూలుగున్న జరిగింది
ఇంక ఎన్ని డేస్
రే సాటర్డే సండే హాలిడే
ఆ
మండే నుండి ఫుల్డే ఎట్ తటి టు ఫోర్ తటి కంప్ యల ఆ కంప్లీట్ అంతే అట్లామి ఉండదు అనుకో కుండా ఒకవేళ టువల్ వరకు తిరిగి తర్వాతకి కాల్ చేయమంటారు కావచ్చు కాల్స్ చేయమంటారు కావచ్చు ఆ
ఉ ఎప్పుడు సార్ట్ మరి
ట్వుల్వ్కి
ఓ మరి ఇంటికి ఎప్పుడు పోతారు
నేను ఇంటికి వెళ్ళాలచిన ఆల్రెడీ వారం రోజులు అవుతాంది ఈ రోజు వెళ్ళిన క్యాంపనీనకి ఆ
మొన్న నేను వచ్చినప్పుడు రాలేగా నేను కూడా ఉన్నా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వీక్ అట్లా ఇట్లా నార్మల్గా వద్దాం నెట్ వస్తుంది మంచిగానే వద్దాం అనుకున్నా
స్ ఈ రోజు నిన్న నైటే అచ్చిన నిన్న నినేళ్ళి నిను ఫ్రైడే ఆ ఫ్రైడ్ తర్డ్స్ డే తీసుకున్న హాలిడేస్ టీటిసి ఎగ్జామ్ థాస్డే అయింది ఫ్రైడే వెళ్ళిన మల్ల నిన్న తర్స్ డే కచ్చిన వన్ వీక్ ఉన్నా ఇంటి దగ్గర
వన్ వీక్ ఎం చేసినవ్
ఎం ఉన్నది ఎం లేద్
కలి
కాలి తిన్నడంబడుకో మామ్మి రోజుకో ఐటం చేసి పెట్టింది పండు తినడం పండుకోడం
ఏం చేసి పెెట్టింది
కో ఐటమ్ చేసి పెట్టడం తినడం పండుకోవడం అంటన్
అమ్మ బాగానే ఎంజాయ్ చేసినవ్ అయితే ఇంటి కాడికి పో
మ్
బాగుంది నీ పనే
ఇంకా ఇంటికేళ్తావ మళ్ళీ
నువ్ ఊరుకే మెున్న ఉందమన్ కున్నా గని ఉండకుండా ఒచ్చేసిన
ఆహ కాాలటి
చేసిన అని చెప్పి
అహ
ఆ డబ్బుల్ని హన్మకొండలో సమ్మర్ హాలీడ్స్ కానీ పెట్టిండ్రు
ఎవరు
పెద్దక్క వాళ్ళ చిన్న కొడుకు
ఆ
ఇద్దరు అక్కడే ఉన్నారు పెద్ద అయినా చినైనా అక్కడే ఉన్నారు కానీ వాళ్ళని వదిలేసి అక్క వాళ్ళు వచ్చేసిళ్ళు హైదరాబాద్ కి
అవునా ఇద ఇదేనా
అయినే ఏ ఏడ్చిండు నేను ఉండ అని
ఆహా
చినైనే ఏడిస్తే ఇగ మళ్ళీ అక్కడికేళ్ళి అత్తమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి ఆయనను తీసుకొనోచ్చిన
అవున
మ్ లేదంటే ఉండేదాన్ని ఇంకో వారం
ఇంకా తిన్నవ మరి
న్న పొద్దున తిన్న మధ్యాహ్నం ఇంకా తినలేదు ఆకలేం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి
మ్ ఏం కరి
బెండకాయ్ మీది
మది నైట్ మిల్మిల్క కరి వండింది అదే ఉంది మార్నింగ్ తిందమంటే తిన్నబుద్ది కట్ ట్లేదు అంత మ సేవన్కి తినాలంటే తిన్పె తినబుద్ది కాలే అంత ముందు తినేది ఎట్టనో అలవాటయింది తినేది. కానీ ఈ టెన్ డేస్ తినలే కదా. ఈరోజు మార్నింగ్ సెవన్ కి దినాలంటె అస్సలు తినబుద్ధి కాలే. ఏ కొంచెం నాలుగు ముక్కలు తిన్న సక్కగ పక్కకి పెట్టేసినా. ఇంగ ఎళ్ళిపోయినా. ఇక ఆడ పోయినంక అమ్మ చేసింది తిన్నాం అందరం. మనిషికి రెండు మనిషికి రెండు తిన్నాం. ఎంతగా చేసింది, ఫాస్ట్ ఫాస్ట్ గ చేసింది. మ్
ఏడికి పోయినంక?
క్యాంపలా తిరుగుతుంటే వాళ్ ఇల్లోచ్చింది. వాళ్ ఇన్ తీసుకపోయింది వేరే మేడం. తీసుకోపోతే అన్నే ఆమె పజన్నరోట్ట చేస్తా అని చెప్పేసి చేసింది అన్నట్టు.
వి సైడ్ పజొన్నల్ పెడతారా?
ఎవరు
అంటే ఇప్పుడు జొన్న రొట్టే అంటే వేరే జొన్నలతో చేస్తారు కదా!
ఆ అవును. ఈ పెట్టరు. కొనుకొచ్చి పట్టించుకోండెనంట వాళ్ళు. మ్
అ
ఏ కొన్ మళ్ళా స్కూల్ కెళ్ళినం. స్కూల్ కెళ్ళినాక సార్ ఉండి పబ్లికేషన్స్ చూసుకోండి. ఏవ ఏ క్లాస్ సబ్జెక్ట్ అలా సబ్జెక్ట్ అ టె సరే అని చెప్పేసి, చూసినం. చూస్ తె కొన్ని బాగున్నాయి కొన్ని బాగలే అని చెప్పేసినమ్. ఇగ తర్వాత కి వేరే సార్ ఇక్కడ సార్ ఉంటారు. ఆ సార్ బండి మీద వచ్చేసిన. ఆ
హై వర్షం పడలే, మొన్న వర్షం పడ్డదంటగా?
మా పల్లె. మనకి మామలు గా పడ్డది లేయిట్గా. ఆకులుకూడ తడవలే సరిగ.
రాళ్ల వాన పడ్డదన్నారు?
అ చిట్టాన పడ్డది. మన దగ్గర పడలే. మ్
మన దగ్గర అనుకుటున్నా. ఎవరో న్యూస్ పెడితే మన దగ్గరేమో అనుకున్నా.
కాదుకా మన దగ్గర పల్లె చిట్టాన పడ్డది. ఆ రోజె మా జొన్నలు పోయినాయి ఘోరంగా. జొన్నల్ ఆ లోపలికేసేసినాం. కథం.
సేమ్ మాది కూడ అదే పరిస్థితి. లోపల పడ్డయి పడ్డదంట.
అందరివి ఒకే సారి పోయినాయి. మీయి మాయి అందరి పేర్లు ఒకటే. ఒకటే ట్రాక్టర్ లో పోయినాయి. మీది మాది గాని అన్నయ వాళ్ళది. మా ఇంటి వెనకాల కాక, వెనకాల. ఆ
యా వాళ్లది కూడా మా ఇంటి పక్కన
మా మీ ఇంటి పక్కన వాళ్ళది, మా ఇంటి వెనకాల కాక వెనకాల వాళ్ళది అందరియి
మీ ఇంటి వెనకాల కాక వెనకాల. ఓకె. ఓకె. అదే రోజు అదే రోజు జొన్నల బుద్దిలె
బాగిబ్బందైనాయంట కాపోతే
మ్. మ్
ప్రైవేటగ తీసుకుంటే, నైన్టీన్ హండ్రెడ్ ఏమో పడతన్నాయంట. ఇట్లయితే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ పడతాయని, ఇన్ని రోజులు ఆగి, ఆగి, ఆగం మాగమ చేసిళ్ళు.
ఓ ఇప్పుడు మొన్న ఇప్పుడు పోయినా, ఇప్పుడు ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కి పోయినాయా? నైన్టీన్ హండ్రెడ్ కి పోయినాయా?
ట్వంటీ ఫోర్కే పోయినాయి. మన ఇప్పుడు పోయినాయ కే ఐ కే పి కి పోయినయ్ సొసైటీకి
కూ ఆ ఐ కే పి కని చెప్పలేదు
అంటే యాక్చువల్ గ మార్నింగ్ ఎట్లనుకున్నానంటే ఇప్పుడు వీళ్ళు మన్
లేదు పోయినంక గూడా అడిగిన నేను, పోయినంకనే ఫోన్ జేసినా వర్షం పడ్డదని అంట కదా మరీ
లేదు మాయయితే ఐ కే పి కే పోయినయ్ మరి వా వాళ్ళ ప్రైవే మ్చ్ ప్రైవేట్గ అయితేనేమో వాళ్ళచ్చేసుకోపోత్ తరు మనమెందుకు పోయేషత్తం మన గవర్నమెంట్ గాబట్టి మనం బోయి ఏసి రావాల్సిందే, ఎందుకంటే ఆ మి ఆ మార్క్ కెట్ అక్కడున్నది గాబట్టి మనం బోయి ఏయాలి
ప్పుడు మా వోళ్ల బండ్లో నేనా లోడ్ అయిన్
రెండు, మూడయినయ్ మొత్తం మనయ్ అందరయి కలిపి ఇప్పుడు న్ చెప్పినయును నువ్వు చెప్పినయి కలిసి ఈ వాళ్ళే వాళ్ళే కలిసి మొత్తం ఐదుగురికి ఐదుగురు గలిసి ఒ రెండు మూడు బండ్లను ఎమ్
ఆ అటు వా అటు మధ్య వాడకుండే మా ఇంటి ఎనకాల వాళ్ళు వాళ్ళయును మాయి ఒకటే దగ్గర నేనే నింపచ్చిన్నే సంంచులన్నీ
ఏంద్ అర్థం గాలెదురా
మాయి నేనే నింపొచ్చిన
ఆహా మేం గుడ ఎప్పుడో నింపిల్లు గనీ వర్షాలు పడ్ మ్ భయపడ్డరు అవి దీస్కోలేదు ఫస్ట్ ఆ పేపర్స్ తీస్కోడానికి బాగా ప్రాసెస్ పట్టింది అంత ఆగమాగమైంది అ అట్ల బాగైంది
అవునా
కాపోతే ఇగ లాస్ట్ కి ఏమనుకున్న ప్రైవేట్ కియద్దని పోయి మాట్లాడచ్చిల్లు మాట్లాడస్తే అతను ఏమన్నడటా ఇంక త్రీ, డేస్ టూ డేస్ పడ్తది టూ డేస్ తర్వాత బండి పంపిస్త అన్నడు టూ డేస్ దాకా ఇన్నె పెట్టుకొని ఏమ్ డాలని ఒకసారయితే అక్కడ బోయి చూసోద్దాం బా బండ్ల్ లెన్నున్నాయాంటె ఆడికిబోయి చూసే వార్కు నూట ఇరవై బండ్లు ఉన్నయట. నూటిరవై బన్ టే మనమచ్చి మళ్ళీ మందిని మాట్లాడుకొని బండ్లే వి అని సంచిలేసుకొని బోయి అక్కడ బోయే వరకు అరవై బండ్లు కాలి అయితయి ఇంక కొన్నే ఉంటయి ఆ కొన్నీటెనక మన బండి పెట్టుకుంటే బెటర్ కదా అని ఆ అన్నయన్నడట మా ఇంటి వెనకాలన్నయ, అనుకున్నాంక మళ్ళచ్చిళ్ళ అచ్ వచ్చినాక బండి మాట్లాడుకున్నారు ఇక అన్ని మాట్లాడుకుని అంతే వేసి పోయే వరకు ఆ ఇగ తక్కువ ఎంత నలభై బండే పెట్టేసి ఇల్లు ఆటా నటన్న లాస్ట్గా సాయంత్రం వరకు కు అయిపోయినాయి కరెక్ట్ ఫైవ్ కి వర్షం పడ్డది ఫోర్ తర్టీ వరకు పోయిన అట మనే నాకైతే ఐకేబికనే తెలుసు మ సంబంధం లేదు అవి తడిచిన బాగ
మా ఓల్లు ఏం చెప్పిళంటే మా ఓళ్ళు ఏం చెప్పిళంటే ప్రైవేట్ గానే ఇచ్చిన ఎంత ఎంత అంటే పద్దెనిమిది వందలు అంతా ఆ అన్నటు
ఈజీగా ఎందుకు ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కదా మా తమ్ముడు మ తమ్ముడు వున్నాడు కదా అడుగుతే నువ్వు ఏమన్నాగానే ఒకసారి వీ తెలుసుకున్నాక అడుగుతుంది
నార్మల్గ అడుగు అందరియి ఒకటే దగ్గరికి పోయినయా వేర్ వేరు పోయినయనడుగు గంతే తప్పితే ఇంక వేరేలాగ ఏం అడగకు
వేరే ఎందుకడుగుత నాక్ దెల్వదా గనీ
మ
అందరి ఒకదన్లో పోయినాయి ఎట్ల పోయినాయి మావి అమ్మినామ ఏమైనా అంటే చెప్తారు కదా ప్రైవేట్ కంటేనేమి కరెక్ట్ చెప్పినట్టు కాదు అట్టే చేసినావంటే ఓకే రా మరి
సరేలే మరి బాయ్
అవు